హలో చెప్పండి ఆ వినిపిస్త
తిన్నారా ఏం తిన్నారండి
రైస్ ఫ రాస్ అ టమాటా
బాగుంటుందా మీ ఫుడుంగ్
ఉ బాగుంటుందండి పర్లేదు యావరేజ్
ఊహు ఏం చేస్తున్నారు
ఏం చేయట్లేదండి నార్మల్ గా నే ఇంగా కూర్చొని ఫ్రెండ్స్ అందరం మాట్లాడుకుంటూ ఉన్నాం ప స్ మార్ట్ అ జ ఆ చూస్తామండి
రీసెంట్గా ఏవి బాగున్నాయి
రీసెంట్ మూవీస్ మేము అంతగా చూడమండి ఓల్డ్ మూవీస్
ఓల్డ్ మూవీస్ రీసెంట్ గా కూడా బాగున్నాయి కదా కపుల్ ఫ్రెండ్లీ
ఇఊలేదండి
చూడలేదా
చూలేదండి
ఉ
మీరు చూసారండి
ఆ చూసాం చాలా వరకు చూసాం వెబ్ సిరీస్ చూస్తా
ఉ
కొుత్తగా గీతాంజలి వెబ్ సిరీస్
ఆ
జనరేషన్ ఏదో కొత్తగా వచ్చింది యూత్ మూవీ ప్రోమో బాగుంది ట్రైలర్ ఇంకా చాలా బాగున్నాయి ఇంట్రెస్ట్ ఎక్కువ సాంగ్స్ పాడుతార ఇంట్రెస్ట్ ఉంది
ఉ
ఉ
రేపు ఫెస్టివల్స్ స్పెషల్ ఏంటండి
స్పెషల్ ఏముంనదండి గుళ్ళకి కెలితే గుడిలో పడతారు వడ పప్పు అన్నం పలావ్ వంకాయి గుత్తి వంకాయి వడ ఏదైనా స్వీటు పానకం అన్ని ఇస్తారు బాగుంటుంది గుడ్ల ఫుడ్
ఓకే మాకేమన్నా మాకు పెడతారాండి వస్తే
ఆ పెడతారు గుడి కదా అండి
ఉమ్ మీకేం పెట్టరా అండి మీ హాస్టల్లో మీ పీజీ హాస్టల్లో?
మాకు పెడతారు అంటే ఏం పెడతారో తెల్ ఫస్ట్ టైం ఇంకా హాస్టల్
ఓకే
తెలీదు ఏం పెడతారో అంత ఐడియా లేదు మ్మ్ డోర్ సౌండ్
సాంగ్
ఇంకేమంది
ఏముందండి చెప్పాలండి మీరే
ఉహు ఫుడ్ వస్తుందా చేయడానికి
ఏంటండీ
ఫుడ్స్ ఏమైనా ఫుడ్స్ స్వీట్ చేయడానికి వస్తుందా?
ఏంటండి?
గులాబ్ గులాబ్ గులాబ్ జామ్ చేయడానికి రెసిపీ చెప్తారా గులాబ్
గులాబ్ జామున్ది రాదండి
అ
కళాకాని చేస్తాము
కలకాన్ ఎట్లా అండి
పాలు తీసుకొని అవి మరగబెట్టాలండి కొంచెం ఒక ట్వంటీ మినిట్స్ మరిగినాక నెయ్యి వేసుకోవాలి దాంట్లో ఒక టూ స్పూన్స్ టూ స్పూన్స్ నెయ్యి వేసుకున్నాక అంట అంగ ఇకా మరుగుతా మరుగుతా అంటే అదిచ్చ పూసలాగ వస్తుందండి
ఆ పగ్గిలిన వాడితో కుడా కొని చేస్తారు కదా
దాంట్లో రసమల్ ఆ ఓ స్వీట్ చేస్తారు రస్మలయ్ ఏదో స్వీట్ రస్గుల్లా
ఆ
అది చేస్తారండి
ఉహు ఇంకా అంతేనా అంటే అది స్వీట్ ఎంత వర్క్ వేయచ్చు చక్కెర గానీ బెల్లం వేయచ్చా హలో చక్కర ఎయొచ్చా బెల్లం ఎయచ్చా రెండింటితోని చేయొచ్చు కదా హలో హలో హలో హలో నెట్వర్క్ లేదా అక్కడ ప్రాబ్లం ఏనా